హలో హాయ్ బాగున్నారా అండి
హా బాగునమండి మీరు బాగున్నారా
ఏ
హ ఏ ఏం లేదండి మీరు
ఉ బాగున బాగున ఏం చేస్తారు
తిన్నారా
ఏం లేదండి ఖాళీ తిన్నారా ఉమ్ తినరండి
ఆ తిన్నాం ఆ తిన్నం
తిన్న తిన మీరుతిన్నారా
ఆ తిన్నా అండి మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం
ఏ ఏం కర్రీతో తిన్నారండి.
వంకాయ్ వంకాయండి
హుహు ఫెస్టివల్ ఆన్ మీకు ఫెస్టివల్స్ అంటే ఇష్టమాండి.
ఆ ఇష్టమండి
ఏ ఫెస్టివలా ఎంత ఇష్ట ముంది చాలా హు ట్టే అంత ఇష్టం హు హలో హలో మీరి మీ దగ్గర ఏంటండ్ ఊరసలు ఏం మాట్లాడట్లేదు బిజీ ఉన్నారా.
సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందండి.
అవునా అండి ఇప్పుడు ఒకే దసరా అంటే ఎందుకు ఇష్టం అంతా
దసరా అంటేనా
ఉహ
ఫెస్టివల్ కదండీ బతుకమ్మ దసరా
అవును చెప్తారా మా కొంచం
ఆహా చెప్తామండి దసరా అంటే లేదండి. దసరాలో చాలా టైప్స్ జరుపుకుంటారు. రావ రావణాసుర్ని కాలుస్తారు. కదా
అవును
చెడుపై మంచి గెలవాలని రావణాసున్ని కాలుస్తరు.
ఉహు
బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్ అందరికి తెలుసు ఫ్లవర్స్ తోన్ చేసుకుంటారని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి ఫ్లవర్స్ తోన్ చేసుకు తరని అలానే బతుకమ్మ టైంలో ఎందంటే మనక్ కాల్నిస్లో దుర్గామాతను పెట్టుకుంటాం. మీ కాల్నిలో పెడతారా
ఆహా లేద్ మాకొంచం అంటే ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ ఉంటందండి. ఏళ్ళడానికి పెట్టుకుంటరు. అక్కడ మా జరుపుకుంటరండి
ఆ దుర్గాదేవి పెట్టుకొని ఒక నైన్ టు లెవెన్ డేస్ పూజిస్తాం.
మాల ఎసుకుంటారా
అవునండి ఆ అవునండి వేసుకుంటాం
అవునా ఎలా ఏం చేస్తారు చెప్తారమాకొంచెం నవరాత్రులు ఎలా జరుగుతయి తొమ్మిది రోజులు
నవరాత్రులు అంటేనే నైన్ కదండి నైన్ అంటే నవ నవా నవాని నైన్ అంటారు తొమ్మిది మన తెలుగు భాషలో నవరాత్రి నైన్ తొమ్మిది రోజు కని లాష్ ఇయర్ ఏమైన్ ఎ లెవెన్ డేస్ వచ్చింది అంటే టెన్ డేసు లెవంత్ డే ఎప్పుడైనా టెన్ డే టెన్త్ డే నిమ్మర్జనమ అవుతుంది
మధ్యలో అమావాస్య వచ్చింది అనేసి లెవెన్ డేస్ చేశారు
లెవెన్ టె చేస్తే ఒక అమ్మ వారి ఎక్స్ట్రా వచ్చిందన్ననమాట టెన్త్
ఓకే
షాప్
మాకు మాకు తెలియజేస్తారా అమ్మ వాళ్ళ గురించి కొంచెం అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు కలామా
అది అందరికి తెలిసిందే కదా అస్ లక్ష్మీ దేవి అన్న పూర్న దేవి దుర్గాదేవి కాళిదేవి
అవును
బాల త్రిపుర సుందరి ఆ అన్నపూర్ణదేవి ఇలా రకరకాలు కామాకి అమ్మ
మీరు సరస్వతీ దేవిని మర్చిపోయారండి
ఆహా ఆ అదే ఆల్ అల్ మస్ దేవీస్ అందరికి తెలుసు కదా ఆ సరస్వతి డిఫరెంట్ డిఫరెంట్ అంటే అన్న పూన్నా లప్పుడు మొత్తం డెకిరిషన్ వెజిటేబుల్స్ తోని చేస్తాం ఆ సరస్వతి దేవి అప్పుడు బుక్స్ తోని చేస్తాం త్తం ఇంకా హలో హల్లో హలో అండి
అంటే అందరికి తెలుగు అనేసి అవుతుంది
పిస్తుందా అండీ
హలో
హలో
ఉన్నారా అండి. మీ వాయిస్ నాకు వినిపిస్
ఆ ఉన్నా అండి చెప్ ప్పండి.
ఏం చేస్తున్నారు మరి.
ఖాళీ, ఇంతకు ముందే అన్నం తిన్నా. మీరు?
ఉ ఇంతకు ముందే నేను కూడా అన్నం తిన్నాను.
వెదర్ ఎట్లుదండి అక్క
ఎలా చేసుకుంటారండి మీరు?
ఫ్లవర్ స్టోన్ అండి.
ఉ న్నా అంటారండి. అంటే ఇట్లా ఉంటాయి కదా రకరకాల పూలు ఆ పూల పేర్లు తెలియజేస్తారా మాకు కొంచెం.
ఆ ఒక్క నిమిషమ్ ఆగండి. కాల్ వస్తుంది. హ
హలో
మీరు కొంచెం బి జి ఉంటే చెప్పండి నేను మళ్ళీ చేస్తా ఓకేనా.
నో ప్రాబ్లం మాట్లాడండి. ఇంకేంటి?
అదే మరి కాల్ వస్తుంది అంటే
మీరే క్కడ ఉంటారు హాస్టలా వా
మాట్లాడు.
నో ప్రాబ్
హాస్ట్లే అండి హాస్ట్లే
హ్ ఇంకేంటి మరి విషయాలు.
మాట్లాడుతున్నారు. అంటే ఎదైనా అడుగుతే ఆన్సర్ మంచిగా చెప్పాలి కదా అందరికి
ఓకే అండి. చెప్తాను ఫ్లవర్స్ గురించి అడిగి
తెలియాలని ఏం లేదు కదా అండి. తెలు వని విషయం ఇది కదా.
ఆహా లేదు మీరు బ్రతుకమ్ బ బతుకమ్మ అడిగారు కదా ఎలా చేసుకుంటరని హలో నైన్ డేస్ నైన్ డేవీస్ గురించి చెప్పాలా రా అలా చేసుకొని దసరా వస్తది ఆ బతుకమ్మ సెకండ్ డే బ్రత్ కమ్మ సెకండ్ డే మనం దుర్గాదేవి పెట్టుకుంటాం మన కాలనీలో హలో బతుకమ్మ తెలిసిందే కదా తొమ్మిది రోజులు తొమ్మిది బతుకమ్మలు అంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ ఈ సద్దుల బతుకమ్మతో ఎండవుతది
హ్మ్ ఆరో రోజు అర్ర మై
ఆ అర్రం ఎందుకు అండి నా చిన్నప్పటి నుంచి డౌట్ బట్ నేను ఎప్పుడు అడగలేదు మా మమ్మీని మీకు తెలుసా
ఇది తొమ్మదో రోజు షిడి ఎంగిల్ పోల బత్ కమ్మా అవునండి
నా గూడ పెద్దవాళ్ అడిగ్ తెల్ కోవాలి అని అగ్ కూడా ఉంది కాకపోతే ఇన్ ఇట్లో ఇగ అడగా లన్
ఉన్నాన్న్ నా గూడ ఉమ్
అవునా హలో హలో
అ
ఇంకా ఇంకేం ఫెస్టివల్స్ అంటే ఇష్టం మీకు హలో
ఏంటిదండి
ఇంకేం ఫె
అవును అట్టున్నా నండి
అది ఆరో రోజు అంటే అర్రం ఎందుొకుతదింటే, ఆ రోజు బతుకమ్మ అలిగి కూర్చుంట దంట అండి పార్వతిదేవి
అందుకే అర్ర మా
ఉమ్ బతుకమ్ ఆ పార్వతీదేవి అలాగ కూర్చుంటుందిట అండి అందుకోసమే దాన్ని అర్రంగా అంటరు
థాంక్స్ అండి మీరు
అలిగి కోపగించుకొని మాయ అయిపోతుందంట అంటే కొన్ని డేస్ కనిపియదు అన్నట్టు. అందుకే మనం ఆ రోజుని ఇగ్రంగా భావిస్తాం తెలుసా ఆరో రోజు మన మనం ఏటి గౌరవం అని విశ్రాంతి తీసుకొని విశ్రాంతి తీసుకోమనేసి సూచిస్తాం అన్నట్టు అట్లా.
హ్మ్మ్
హ్మ్మ్ ఆ రోజు బతుకమ్మని ఆడరు కదా
సండే నా ఈ విషయం తెలీదండి మీరు చెప్పే వరకు
హ్మ్ పార్వతీ దేవి అలిగి కూర్చుంటది కాబట్టి ఆరోజు
మీ సైడ్ సద్ సద్దులా బతుకమ్మని ఎలా తారు గ్రాండ్ గా ఆడతారా నా ర్మల్‌గా
ఏంటండి
మీ సైడు సద్దుల బతుకమ్మని ఎలా ఆడుతారు
మా సైడ్ అండి ఓకే అండి మీ వల్ల నాక్ చాలా విషయాలు తెలిసాయి
థ్యాంక్ యూ అండి మీకు గునా మీవాళ్ళ కూడా నాకు చాలా విషయాలు తెలుసాయి థ్యాంక్స్ అండి. బాయ్
రాత్రుల గురించి బతుక మ్మ గురించి చాలామన్